హలో అండి
బాగుండమండి మీరు ఎలా ఉన్నారు
నేను బాగున్నానండి
ఏం చేస్తున్నారంండి
ఆ నేనండి ఇప్పుడే వంట చేస్తున్నానండి
వంట చేస్తున్నండి ఏం ఇంకరు చేస్తున్నారు
నే అక్కడయి చతు లోయతని చూసావా
ఏంటండి
ఇప్పుడే వంట
హలో వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుంది అండి
మరి మాట్లాడరు ఏంటండి
అంత చేస్తున్నానడి బంగాళదుంప ఫ్రై్
నాకు చాలా ఇష్టం అండి బంగాళదుంపంటే
అవునా అండి నాకు కూడా చాలా ఇష్టమ అండి మా హస్బెండ్ మా పిల్ల బా ఇష్టంగా తింటారండి
అవునా అండి మీకు ఎంతమంది పిల్లల అండి ఇద్దరే అండి
ఆ ఇప్పుడే ఒక అమ్మని స్కేటింగ్ స్కూల్ లో జాయిన్ చేసి వచ్చానండి
అవునా అందడి
ఇంకొకేళ నాతోనే ఉందండి ఇప్పుడే తీసుకురావడానికి వెళ్ళాలండి నేను మా హస్బెండ్ కలిసి
అవునండి మీ పిల్లల పేర్లు ఏంటండి
ఎ ఎందుకు ఉ
ఏంటండి
లేర్లే ఎందుకు
పేర్ల వద్దా అండి ఓకే అండి
అవు
మీ వారు ఏం చేస్తారండి
వారు ఐటి జాబ్ చేస్తున్నారండి
ఐటీ లోన్ అడియో దండి ఎంతండి సాలరీ వారువ
ఒక ఫార్టీ ఫైవ్కి ఏస్తాయండి
అవునా అండీ ఇంట్లో వాళ్ళు అంత బానే ఉన్నారా
బానే ఉంటారా బానే ఉన్నారండి మీరేమిీ కుక్ చేయట్లేదా ఈరోజు
లేదండి ఆఫీస్ లో ఉన్నాను చాలా పని ఉంది అసలు ఇంటికి వెళ్ళాలా అండి చేస్త కోవాలండి తినాలండి నేను
ఎంతండి
అ
అదేనండి నన్ ఐటీ ఆ విండి టర్బైన్స్ తెలుస్ కదండి గాలిం గాలిమరలు తెలుసు కదండి ఆ కంపెనీ అండి
అవునండి
అందులో ఈసిఓ మేనేజరా అండి
ఆ అవునండి మేనేజర్ అండి
ఎవరి ఎందుకు ఏం వర్క్ అడి మీరు అంతా మేనేజ్ చేస్తా ఉంట టారా మనిటరింగ్ చేస్తా ఉంటారా ఏమి చాలా కూర్చండి ఒక అమ్మాయి ఉండి కూడా మీరు అంత కష్టపడుతుారు
అవునండి
ఇంకా మీరు టర్పిన్స్కి ఎతారండి ఎప్పుడైనా
ఆ ఒక ఎక్కెనండి చాలా సార్లు
అండి మీకు అప్పుడు భయం అనిపించలేదా
భయం ఎందుకండి మనం ఈ జాబే అది కదండి ఎందుకు భయపడాలి
మీరు చాలా ధైర్యవంతులాగా ఉన్నారండి
ధైర్యం ఉన్న ఏమన్నా వర్క్ చేస్తే అలా భయపడ కుడదు అసలు
మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా కొంచెం కూడా ఉందండి నేను ఎందుకు మీ అంత దైర్యం నా కూతురు ఉందే నేను సాధించలేకపోయాను తనైనా సాధించాలా స్కేటింగ్ స్కూల్లో జాయిన్ చేశానుఅండి
అవునా అండి చాలా నేర్చుకోమని చెప్పండి
అదే అండి ఇప్పుడు రూము అదే ఇప్పుడు రూము కి తీసుకొచ్చి ఒక కర్ర ఇచ్చుకుని కొడదామని అనుకుంటున్నాను
కొట్టకండి కొడితే ఇంకా అలాగే తయారవుతారు మంచిగా ప్రేమగా చెప్తే బాగా వింటారండి
ప్రేమగా చెప్పి చెప్పి అలసిపోయానండి మా హస్బెండ్ గారు కూడా రోజు చెప్ప అసలు మాట వినదండి నేను డబ్బులు డబ్బులు అన్ని దానికి పోసి చదివచ్చి అక్కడ స్టేటింగ్స్ స్కూల్
లేదండి చిన్న పిల్లలు కదా మీరు
చిన్నపిల్ల ఏం కాదండి.
ఒక నిమిషం అండి అలా ఉంటారా కాల్ వస్తుంది కంపెనీది లైన్ లో ఉండండి
ఓకే మ్యామ్
హలో సార్
అలా ఎలా ఉండచ్చు అండి
ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్
టైమ్ ఇచ్చారు బావుందా ఇడ్లీ
ఎస్ హలో ఆ సార్ ఆ
హ్యాపీ మిస్ యూ లవ్ అండ్ అది ఏమి కాదే నువ్వు విజయవాడ హ్యాపీ పుట్టినమ్ హ్యాపీ కుప్పం చూపించు
పిక్స్ అరచ్చు సర్ టైం
హలో మేడమ్ ఉన్నారా మేడమ్ ఇది ఏంటి హ్యాపీ ఫస్ట్ ఇయర్ లవ్ యానివర్సరీ ఎవడే హ్ కాదే కాదే
సార్ ఒక నిముషం ఆగండి సార్ పూణే నుంచి కాల్ వచ్చింది మాట్లాడుతున్నా
ఓకే మేడమ్ ఇది ఉన్నపుడే పూణే నుంచి కాల్ వొస్తే అది ఎవరితో మాట్లాడుతునాన్నట్లు ఉన్నాడు ఎవరితోన మాట్లాడుకొని వచ్చి అతను అల్లో చేయరు హు
అవును ఆఫ్ చేసి
అంటే వాడు మాట్లాడుతునట్టు ఉన్నాడు కౌంట్ కర్రీ పోగోట్ కొని
ష ప్
హలొ మేడమ్
ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషమ అ ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఆగండి అయిపోతది
ఓకె మేడమ్
సి ఆర్ టి సర్ పి ఆర్ టి
రేపు ఆ టాప్ మీద జీన్స్ వేసినా వైట్ టాప్ మీద జీన్స్ బానే ఉంటద బ్రౌన్ కలర్ జీన్స్ ఎపుడు వేసుకొని రాలేదా సరే వాస్కో
చూసియర మర్ కంప్లీటెడ్ సర్
అన్ని ఇడే ఇంకా ఎక్కడైనా పడిపోయాడా ఏంటి
సిస్టామ్ ఆఫీస్
మౌనిక కూడ వచ్చేసింది బయటకి అక్కడా
చెప్పండి
బిజీగ ఉన్నార మేడం
లేదండ్ చెప్పండి
మీరు చాలా కష్టపడుతున్నారండి ఉమెన్స్ డే గురించి నిన్నే నేను చాలా గొప్పగా అనుకున్నాను ఇప్పుడు
అంత కష్టంమేం లేదు అండి
మీరేదో చాలా డల్లుగా ఉన్నా రెందుకండి మా పిల్ల ఎప్పుడు నీరసంగా డల్లగా ఏదో కో కోల్పోయినట్టు ఉంటదండి
నె నేనేం డల్లగా లేనండి
లోహి బంగారు తల్లి ఎందుకలా గోడ పెడుతున్నావు స్కాటింగ్ స్కూల్లో జాయిన్ చేసానండి పిల్లని తీసుకురావడానికి వెళ్ళాలి
అ అవునా అండి
నన్ను చేయిపట్టుకుంటాను ఎప్పుడు జారిపోదు ఎప్పుడు జారిపోతు ఎప్పుడు జారిపొద్దో జారిపోద్దండి ఎటుబడితే అటు వెళ్ళిపోద్ది అసలు నా మాటే విందండి వాళ్ళ డాడి మాట కూడా అసలు పట్టించుకోదు
ఆ కొంచెం ప్రేమగా చెప్తే వింటదండి
ఇంకా నా పెద్దక్క నా చిన్నపిల్ల బెటరు ఆమ్మీద మీద మమ్మీ మమ్మీ అనుకుంటూ నా యనకాలే తిరిగిద్ది
మీ పిల్లలకు మీరంటే ఎంత ఇష్టమో అండి
హుమ్ అవునండి మమ్మీ మమ్మీ అది పెట్టు అది తిను మమ్మీ అది తినిపించు మమ్మీ ఇది తినిపించి మమ్మీ అయి తిందామా లేస్ ఇప్పించు మమ్మీ బయటికి తీసుకెళ్ళు మమ్మీ ఫ్రైడ్ రైస్ కావాలి మమ్మీ అని అంటానే ఉంటది ఇంకా నా పెద్ద పిల్ల ఉందే అస్సలు మాట వినదండి
అవున అండి కొంచెం మాట వినేేలా చేసుకోండి అలా అనేసి బాగా తిట్టకుండా ప్రేమగా మంచిగా మీ మాట వినేలా చేసుకోండి
ఉహ్మ్
అలా అయితేనే పిల్లలు మన దారిలో ఉంటారు. లేకపోతే మనం వాళ్ళని కొట్టేస్ అలా చేసాం అంటె అండి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. సరిగ్గా ఇంక మన మాట్ వినరు అలా కొట్టి, తిట్టి చెప్తూ ఉంటే అస్తమను.
మీరు అంతేనా అండి.
అవునండి మేము కూడా అంతే అలా నేను చాలా ప్రేమగా చెప్తానండి. అసలు కొట్టానే కొట్టకూడదండి అసలు పిల్లల్ని ఎక్కువ కొడితే. ఇంక వాళ్ళు మన మాట అసలు వినరు
నేనెంత చెప్పినా ఇంటేనే కదండి. అసలా నేన్ కు కొట్టడం ఇష్టం ఉండదు.
కొట్టకుండా చెప్పడం చూడండి. మ్యాక్సిమం కొట్టకుండా చూడండి. లేక్పోతే వాళ్ళు ఇంకా అలానే చాలా ఇదిగా తయారయిపోతారు. కొ మనం కొట్టామంటే ఇంక అంతేవాళ్ళు మనం చేజారిపోయినట్టే ఎందుకంటే. ఇంక వాళ్ళు అదొక ఇదిలోకి వెళ్ళిపోతారు. కొట్టామంటే ఇంకా మన మాటే వినరు ఇంకా ఏమున్నది. ఏం చేసినా కొడతారు కొట్టిచ్చేసుకుందాము అనేసి అలా ఉంటారు. పిల్లలు అందుకు కొట్టకుండా ప్రేమగా చెప్పానా. చెప్పామనుకోండి. మనం మాట వింటారున్నమాట.
అవునా మ్యామ్ ఓకే మ్యామ్ ధన్యవాదాలు మ్యామ్ మీతో మాట్లాడడం. మాకు చాలా సంతోషకరంగా ఉంది.
మాకు కూడా చాలా ఆనందకరంగా చాలా మం
ఓకే మ్యామ్ ధన్యవాదాలు మ్యామ్.
ఆహ్ ధన్యవాదాలు.